హ హలో హలో
హలో
వినవడత లేదండి. ఆ ఇప్పుడు వినస్తుందండి.
నాకు గుడా ఇప్పుడు ఇన పడుతుంది నేం చేస్తున్నరండి బాగున్నారా నమస్తం అండి బాగున్నారా
ఆ బాగున్నామండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి.
మేం బాగున్నాం అండి ఏం చేస్తున్నరండి అంటే అన్నీ వినబడుతుంది శబ్దాలు వస్తున్నాయండి అన్నీ మీ దగ్గరా ఏం చేస్తున్నారు.
మా దగ్గర ఏం లేదండి బనే ఉంది ఏం లేదండి. అండి ఏం లేదండి.
వినబడుతుంది కదా అండి మీకైతే నేను మాట్లాడేది. మేము చాలా బాగున్నామండి. ఏం చేస్తున్నారండి ఇంకా మరి తినలేదండి అంటే పొదుగాల తిన్నామండి ఇప్పుడు తినలేదు. కొంచెం నేను మాట్లాడిన తర్వాతనే మీరు మొదలు పెట్టండి అంటే నాకు అంటే మీరు మళ్ళీ నేను చెప్పేది కూడా మీరు పూర్తి వినలేకపోతున్నారు కదా అండి. ఎండ చాలా గట్టిగా కొడుతుందండి ఎండ చాలా గట్టి గట్టిగా కొడుతుందండి.
అవునండి ఘోరంగా కొడుతుందండి మాకు కూడా కొడుతుందండి.
ఇగో మా చెల్లి నన్ను ఇంట్లో నుండి గెంటేసిందండి.
అయ్యో ఎందుకండి
ఏమోండి అంటే తనకి కొంచెం కొంచం అంటే తనకి సమయం కావాలంట ఇంట్లో అందుకే నన్ను ఇంట్లో నుంచి ఏళ్ళ కొట్టేసింది మీరేం చేస్తున్నరండి
నేనేం లేనండి ఆ తినలేదండి మీరు తింటన్నారా అండి తినలేదండి
నేను తిన్నా అండి ఇయ్యాల మా అమ్మ కూర వండిందండి అంటే నైట్ వండింది అది పొద్దుగాలకే అయిపోయిందండి నేను పొద్దుగాల తినలేదండీ అయితే పొద్దుగా చాలా అప్పలు వేసుకుని తిన్ననండి మీరు ఎవనా అనండి కొంచెం అయితే అవునండి మళ్ళీ తర్వాత నేను ఏం చేసానంటే ఇక కోడిగుడ్డు ఉంటాది కదండి కోడిగుడ్డు తో ఆమ్లెట్ వేసుకోని ఇగ మంచిగా పందిలా ఆ తిన్నా అండి
అవునండి నిన్ను నేను ఐదు రోజుల కాడా నుంచి ఫిష్ కా చేపలు కావాలి చేపలు కావాలండి అంటే మా అమ్మమ్ మా అమ్మ నేన్న చేపలు తే చ్చిందండి పనికి పోయి వచ్చేటప్పుడు చేపలు తేస్తే చేపల కర్రి ఇది చేపల కూర నిన్న వండుకొని మంచిగా తిన్నామండి ఈ రోజు పొద్ ద్దున కూడా అదే తిన్నామండి
చేయలేదండి కొంచెం నాకు ఇస్తార అండి నేను మీ ఇంటికి వస్తే
ఆ వేస్తామండి రండి ఈ రోజు రండి మీరు మా ఇంటికి వస్తే స్తే ఎస్ స్తామండి మంచిగా మర్యాదాగా వేస్తామ అండి మేము
వస్తామండి మేము కానీ కానీ మేము వచ్చ చ్చేటప్పుడు మీకు ఏమనా తేవాలండి
డు ఏంది మీరు కూడా చ చాపలు తీస్తే చ చానా అయితే ఇంకా చానా మంది తినచ్చు కదా అండి అంతే ఇంకా మీ నచ్చిందిదంట
ఆ
రండి వండి మంచిగా పెడతా మంచి వన్ వండుతా తెలుసా నేను మామూలు కర్రీస్ అన్నీ చాలా చానా బాగచేస్తానండి
మీకేం ఎమ్ బాగా వండొచ్చు అండి మీకు వండొచ్చిన చెప్పండి నేను అఐదేస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు గొర్రె కూర ఉంటది గోర్రదన్నా లేకపోతే ఇంకా అంటే కొంచెం చేసుకుంటారు కదా అలా ఇలాంటి వేరే
నేను బిర్యానీ చాలా నేను బిర్యానీ చాలా బాగా చేస్తా అండి.
అవును అంటే దానికి కోడి కావాల అండి ఇప్పుడు
ఆ కోడి కావాలండి దానికి లెగ్ పీసులు కూడా కావాలి కాళ్ళు ఉంటాయి చూడండి ఉ అది ఏంటిది కోడి కాళ్ళు ఉంటాయి ఆ కోడికున్న కాలు కండది
రండి
రుచి మనకాలు వండుకోరండి కోడి కాలు తెచ్చి వాటిని ఆ బిర్యానీ చేసి చికెన్ తెచ్చి చేస్తార అండి సూపర్ చేస్తాను అండి నేను బాగా చేస్తా అండి
ఉ మరి ఎన్ని కోళ్లు తేవాలండి ఇప్పుడు నేను ఒకటా రెండా మూడా
ఉ టు రెండు తాండి రెండు తాండి
రెండు తేవాలా సరిపోతయండి రెండు మరి అంటే మీ నేనున్న ఇంకా మా స్నేహితురాలని అందరినీ తీసుకొద్దాం అనుకుంటున్నా మరి మీరేమంటారండి అ అందరిని తీసుకురావచ్చు
మీరుదండి అది జరపకపోతే ఇక్కడ మా ఊర్లో కూడా అమ్ముతారండి చికన్ కోడ్ని
కి నోటిక్ న్ చిన్ నాటు కోళ్ళు కావాలా లేకపోతే మన బయేలేరు కోళ్ళు ఉంటాయి కదండి ఇక్కడ మ్ మెడి అవి ఏ ఏ అయినా పర్లేదా. ఏది బాగుంటరంటరు మీ ఉద్దేశం మీరి మీకు ఏది ఇష్టం
అంటె ఎ మంచిది నాటుకోడండి కాకపోతే మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉడ్ డకాలే కాబట్టి అదేంటిది బాయిలర్ కోడి అయితే సరిపోద్దండి.
ఓకే అంటే ఇప్పుడు మనకి ఒ నాటుకోడి అయితే ఎక్కువ ఆ సమయం తీసుకుంటది కదా అండి ఉడ్
ఆ ఎక్కువ టైం తీసుకుంటది మళ్ళీ అది మనం వాట్ నీళ్ళు పోసి చేయ్యము కాబట్టి అది కొంచెం మంచిగుండదండీ ఇది బాయిలర్ కోడి అయితే బాగుంటది.
పోతది ఇట్ ఏమో ముక్క ఉడకదు.
అవునండి అప్ ఆ అవునండి మళ్ళీ మనం తినే టప్ ప్పుడు పన్లు వట్టి వీకుతుంటే కూడా అది రాదండి
అవునండి పీ పీకాల మనం ఇప్
ఆ పొ పీకాలన్ డి లేకుండే ఆ కోడి రాదండి. బాయిలర్ కోడి అయితే తి పా ఇట్లా నార్మలి ఇట్లా జే ఇట్లా ఉత్తిగా ఉన్నా కూడా అది వస్తాయి గాని నాటుకోడి అట్లా రాదండి.
అవునండి నాకు తే అంటే మేము నాటుకోళ్ళు బాగుంటయి. అని ఇన్నం గాని ఎప్పుడు తినలేదన్ డి అంటే మీ మీ ఊళ్ళో అమ్ముతారు కదా నాటుకోళ్ళు. అంటే నాటుకోడి పులుసు కూడా బాగుంటదంట కదండి. మీ ఇంటికి వచ్చినప్పుడు పెట్టండి అది కూడా మాకు
పేమో బిర్యానీ చేసుకుందామండి. నాటుకోడ్ ఏమో వేరే కర్రి వొన్ కూర వండుక్ కున్నాం అండి బాగుంటది.
మీకు అన్నీ ఒండచ్చు కదండి దాంట్లకి
అన్న్ ఒండొచ్చండి పెద్ద అందులో ఉంటదండి
అవునా కళ్ళు మర్ తీస్తరా అండి మీరు కళ్ళు
ఉమ్ కళ్ళు తీస్తమండి ఏ కాదండి అది తాడి చెట్టుకు అయితది అవి వైట్ మిల్క్ లాగా అండి
అవునా అండి కళ్ళు అంటే ఎప్పుడు చూడలేద్ కళ్ళును మీమ్ అంటే బాగుంటదా దాని యొక్క రుచి రుచి
రుచి బాగుంటదండి అది చాలా బాగుంటది రు చి చేదు ఉంటదీ ఈ తియ్యగా ఉంటది బాగుంటది అది ఏంటిది మత్తు కూడా ఎక్ కిస్తదండి ఆ మత్తులో మనం ఏం చేస్తమో కూడా తెలవదండి కొన్ని కొన్ని టైమ్స్ లో ఆ కొన్ని కొన్ని సార్లు అట్లనే అయితదంటే
అయితే నేను తాగాలండి ఫస్ట్ నేన్ అంటే నాకు తాగబుద్ధ్ అయితుంది మీ ఇంటికి వచ్చినప్పుడు నిజంగానే తెండి నాకు కళ్ అంటే చాలా ఇష్టమవుతుంది మీర్ చెప్పిన పదాలకి
అ అవునండి మీరు ఈ రోజు మీకు వీలైన మీకు కుద్ దిరిన సమయంలో మా ఇంటికి ఒస్తే మేము అన్నీ సిద్ధం చేసి పెడ్ తమండి
ఒస్తమండి అట్లనే మా ఫ్రెండ్సు కొ అంటే మా స్నేహితురాలు కొంతమంది అంటే చికెన్ మటన్ ఇవన్నీ తినరన్ అండి వాళ్ళకి ఏమైన అంటే కూరగాయల భోజనం కావాలండి అవి కూడా ఒండుతరు కదా
ఆ అబ్బీ కూడా ఒండేస్తామండి మీ కు వీలైనయి అన్ని ఒండేస్తాను ఉమ్ పన్నీర్ కూరా చే చేయొచ్చండి
పన్నీర్ బిర్యానీ
పన్నీర్ బిర్యానీ చేయరాదు కానీ పన్నీర్ కూర చేయొచ్చండి మాక్
అంటే యూట్యూబ్ లో చూసుకుంటు మనం అందరం కలిసి చేద్దామండి వచ్చినా కర్రీ ఇది మాత్రం. మేము వచ్చే వరకు నువ్వు వండి మీరు వండి పెట్టండి
ఆహ్ సరే అండి వండి పెడతానండి
వండి పెట్టండి ఇంకేం చేస్తున్నారండి మరి మీరు మీరు అంటే మీకు ఆకలి కాదా నేసలు తినరు మీరు అన్నం
అ ఆకలయిద్దండి కాకపోతే మేము కళాశాలకి పోతాం కాబట్టి ఇ మాకి అదేంటిది పొద్దున ఏడు గంటలకి పోతే మళ్ళీ సాయంత్రం హా ఇగ నాలుగు గంటలకి వచ్చే వారికి మాకి ఆకలి అనేది చ చచ్చిపోతదండి అట్లా అనేసి మధ్య మధ్యాహ్నం తినడం తక్కువ పొద్దున నైట్ చీకట్లా తింటాం అండి రాత్రిలి
అయ్యో అంటే కొంచెం అంటే మధ్యాహ్నం తినపోతే అంటే ఆకలి ఎక్కువ అవ్వడం మళ్ళీ ఇప్పుడు అసలే ఎండకాలం కదండి ఆకలి మీద ఇంక తలనొప్పి రావడం అంటే కొంచెం జ్వరం అట్లాంటి మనకి కనిపిస్తయ్ కదాండి
ఆ కనిపిస్తాయండి కాపోతే ఇంగ వీలు కాదండి అక్కడ సమయము సరిపోద్ అండి ఆడ
అవునండి అయ్యయో కానీ కానీ అంటే బయటనైనా తినడానికి కొంచెం ఎక్కువ ఒకసారి చూడండి మళ్ళీ ఎట్ల అన్న ఒకవేళ ఇంటికాడ ఏమన్నా చేస్తారు కద అ అంటే మనకి ఆ స్నాక్స్ లాగా ఏమంట్రు అప్పుడప్పుడు తినడానికి అట్లాంటి ఒక బాక్స్ లో పెట్టుకొని తెచ్చుకొని మీరు మధ్యలో మధ్యలో తినొచ్చు కదండి
తినొచ్చు కానండి ఆ సారు మేడం వాళ్ళు చూస్ స్తే ఎలా ఉంటదండి
కాదండి అంటే అక్కడనే కాదు తర్వాత బస్సు లోనైనా అంటే మళ్ళి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే బస్ స్టాండ్ లో బస్ కోసం నా కొ సేపు సమయం వెయిట్ చూస్తారు కదా
ఆ సమయం ఆ సమయంలో తింటుంటే అం త నాక్కడే చూస్తే నాకు కడుపు నొప్పి లేస్తాదండీ
ఓ దిష్టి తగలదండి అలా ఏమను అంటే అందరీ దిష్టి కళ్ళు కాదు కద అండి
అందులో చాలా మంది ఉంటారండి అందులో ఎవరి అన్న ఒకటి ఆ దిష్టికళ్ళు అయితే కడుపు నొప్పి లేస్తే మళ్ళీ నేను ఇప్పుడ్ టూ అవర్స్ రెండు గంటలు మూడు గంటలు ఆ ప్రయాణంచాలండి ఆ మధ్యలో నాకు ఏమన్నా అయితే నన్ను తీసు క్కుపోయేటోళ్ళు కూడా ఎవరు లేరండి బస్సు లో
అయ్యయ్యో అట్లా అంటారండి కానీ అంటే మళ్ళీ తినక్కుంటుంటే ఇంకా బ క్కగ అవ్వడం అట్లాంటివి జరుగుతాయండి అందుకే కొంచెం ముందు చూపు తోటి లేకపోతే కాలేజ్ కి లేతే అప్పుడప్పుడు పోవడానికి చూడండి అయితే ఇంకెంమంటారు దాన్ని హాస్టల్ నుంచి ఉంటాయ్ కదండి అందులో ఉండ దానికి ఏదో ఒకటి ప్రత్న ప్రత్యయగ్ ప్రత్య ఏదో అంటారని చె ఒక తెలుగులో ఒక పదం ఉంటదండి నాకు వస్తలేదు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఒకరు చూసుకోండి ఇగా
చూసుకున్నంత మేము చనా ఉన్న వాళ్ళం కాదండి మేము ఏంటిది పేదవాళ్ళం అండి మేము బాగా ఉన్న వాళ్ళం కాదండి అందుకనేసి ఫ్రీ ఉచిత బస్సులు కాబట్టి పోతున్నాండి లేకపో పోతే ఆ కొంచెం కూడా పోలేకపోదునండి పైసలయితే
అయ్యయ్యో అవునా అండి పకు అంటే చాలా కష్టంలో ఉన్నట్టున్నారు కదండి మీరు కష్టాలని కూడా ఇష్టంగా భరిస్తున్నట్టున్నారు కదా
ఆ అవునండి ఇటు అమ్మ నాన్నల్ని అడిగాలేము అటు ప్రె స్నేహితులు వాళ్ళని అడగాలే ఏం కదండి అడిగినా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలిగ మళ్ళీ
ఓ అంటే ఇప్పుడు మీరుంటే సరే కళాశాలకు వెళ్ళినప్పుడు మాధ్యాహ్నం కుదరదు తినరు ఇప్పు ఈ అంటే ఇంటికాడ ఉన్నప్పుడైనా తినొచ్చు కదండి పొద్దుగల మధ్యాహ్నం సాయంత్రం అట్లా
అట్లా తిందామంటే అదే అలవాటు అయిపోయిందండి నాకి
అయ్యయ్యో అంత
అదే అలవాటు అయిపోయే వారికి మధ్యాహ్నం ఆకలి చనిపోయింది
అవునా అండి
అవునండి
సరే అండి మరి ఉంటున్నాము
ఉమ్ సరే అండి
ఉమ్ బాయ్ అండి
టాటా అండి